అలో మేడం ఏం చేస్తున్నారు.
ఏం లేదు మేడం బాగున్నారా.
హలో మేడమ్. మీ వాయిస్ అసలు వినపడట్లేద్
హ్మ్ చెప్పండి మేడం.
ఆ ఏం చేస్తున్నారు మేడం
ఏమి లేదు మేడం
తిన్నారా మేడం
మీది లంచ్ జేసిర్ర మేడం
చేసాం చేసాం
ఏం కర్రీ మేడం
ఏ పప్పు మేడం
మేడం ఏం చేస్ మేడం వినబడుతుందా మేడం
చెప్పండి మేడం ఇప్పుడు వినిపిస్తుందా మేడం
ఆ ఇనిపిస్తుంది మేడం ఇనిపిస్తుంది
చెప్పాల మేడం తిన్నారా మీరు ఏం కర్రీ
తిన్నాం గోరచుక్కుడుకాయ కర్రీ ఇప్పుడే లంచ్ చేసినా తినేష్ణం కూర్చున్నాం ఖాళీగా మా సారు ఇప్పుడే వచ్చిర్రు మేడం
స్పెషల్ ఏంటి
మేడం ఇవాళ స్పెషల్ ఏం లేదు రేపు పండుగుందిగా కడగడం తూడువడం ఊడువడ్ డం అన్నీ పనులు అయితేనే
ఇంట్లో బట్టలు బెడ్షీట్స్ అన్ని ఉతికేసి వచ్చేషినాం
రేపు పండుగ ఉందని కద నవమి స్పెషల్ ఏమన్నా గుడికి ఎళ్తుర్ర మేడం మీరు
మేడం
ఎళ్తాం ఎళ్తాం మేడం కంపల్సరీ వెళ్తాం
ఏం చేస్తారు మేడం ఆడ గుడికెళ్ళి కళ్యాణం చూస్తారా మీరు
ఆ కళ్యాణం చూస్తామ్ స్వామివారి కి కొబ్బరికాయలు కొట్టేసి వస్తాను
ఆ ఇంకేం చేస్తారు మేడం ఇంకా
స్వామివారి కళ్యాణం చూసినాక స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి పానకం తాగి మళ్ళీ ఈవినింగ్ టైం ఏమో మళ్ళీ స్వామివారి ఆ తిరుగుతాయి గదా దేవుళ్ళు
ఆ
ఊరేగింపు జరుగు తుంది కదా ఊరేగింపు కూడా ఉంటుందా స్వామివారి ఊరేగింపు ఉంటది ఆ టైమ్ లో కూడా మళ్ళా ఈవినింగ్ స్నానం చేసి ఇంట్లో దీపం ఆ హారతి హారతిస్ మా మా ఇంటి ముందు దేవుడు వస్తడు కాబట్టి ఒక బిందెతో నీళ్ళు పోసి ఇలా ఆరగింపు చేసిన తర్వాత మా ఇంట్లో దీపారాధన దేవుడికి సమర్పిస్తుందిన్నమ
అలాగ ఇంకా స్పెషల్ ఏవైనా బట్టలు కొట్ ఉంటారా మేడం మీరు పండగకి ఏమనా
ఆ మొన్ననే ఉగాది పండక్కి కొన్నాం మేడం ఒక షాపింగ్కి వెళ్ళి తీసుకున్నాం మేడం మంచిగా ఒక పట్టుచీర డ్రెస్లు అ ఇప్పుడు మా కొత్తగా వచ్చిన కాసం షాపింగ్ మాల్ ఉంది మా దగ్గరలో నియర్ బై నాకు కొంచెం ఆఫర్స్ ఉన్నాయంట రంజాను పండక్కనీ ఆఫర్ ఇచ్చారు
లాగో
అవును మాక ఆ పిల్లలున్నా మేము తీసుకున్నాం ఇక ఇక రేపు దేవుడివారి కళ్యాణం కాదు రేపు పట్టు చీర కట్టుకున్నా అని ఉగాదేమో మామూలుసారి కట్టుకున్నా ఇంట్లోనే కదా పండగ
షాపింగ్ చేస్తారా మేడం ఎక్కువ లేకుంటే తక్కువ చేస్తారా
మామలుగా తక్కువనే చేస్తాం మేడం మరి ఎక్కువేమి చేయం
ఇగ డి మార్ట్ కెల్తారా మేడం మీరు ఎప్పుడైనా
ఆ అది మాటికే అప్పుడప్పుడు సరుకులకి ఏమన్నా వెళ్తాం
మ్యాచ్ ఏమైనా ఆడు తారా ఏమైనా ఆటలు గేమ్స్ ఏమైనా ఈవినింగ్ పూట పిల్లలతో
ఆ గేమ్స్ ఆడుకుంటాం మేడమ్
ఏమేం గేమ్స్ ఆడతారు మేడం మీరు
ఈవినింగ్ పూట ఎక్కువ రన్నింగ్ ఒకటి షటిల్ ఒకటి
చెప్పండి మేడం
ఇండోర్ గేమ్స్ ఆడతాము ఎక్కువ అష్టచెమ్మా క్యారం బోర్డ్స్ డాడీస్ అలాంటి ఆటలు ఆడుతూ ఉంటాము
మీ పిల్లలు మీర అందరు కలిసి ఆడతార
ఆ నేను మా పిల్లలు ఎక్కువ డైలీ ఏదైనా హాలిడే వచ్చినా ప్రతి సండే గాని ఎవ్రీ ఎవ్రీ డే డే డే బై డే కానీ ఎవ్రీ డే ని ఆడుకుంటూనే ఉంటాం రన్నింగ్ నీ ఏదైనా స్కిప్పింగ్
స్కిప్పింగ్ కూడా ఆడ్తర కట్ట మడ
క్కువ వాళ్ళకి కబడ్డీ ఎక్కువ ఇష్టం ఆ కబడ్డీ కూడా ఆటనేర్పిస్తాను
కబడ్డీ ఆడతారా పిల్లలతోని
ఆ పిల్లలతో కబడ్డీ ఆడత ఏదో ఒకటిగా ఆ పిల్ల ఏ అలవాటు చేయాలిగా మనం గెమ్స్
అవును మేడం అవును టూర్కి వెళ్తారా మేడం మీరు ఎప్పుడైనా టూర్కు
టూర్లకి ఎప్పుడు చాలంటే ఇగ దేవుని తీర్థయాత్రల కట్ల టెంపుల్స్ కి ఎక్కువ వెళ్తాం శివాలయం టెంపుల్కి
మేడం
టూర్స్ కయితే వెళ్ళాం మేడమ్ టెంపుల్స్ కి ఎక్కువ వెళ్ళాం
టెంపుల్స్ కి ఎక్కువ వెళ్తారు టూర్ క తక్కువ వెళ్తారు మే అందుకే తిరిగేస్ వస్తాం మేము టూర్కు టెంపుల్స్ అని బాగానే తిరుగుతాం మేడం మేము సమ్మర్ ఒస్తే చాలు పుల్ తిరుగుతనే ఉంటం
ఒక ప్లేట్ తినదుక
మేడం
సమ్మర్ల ఎటు వెళ్తారు మేడం
సమ్మర్ మేము హైదరాబాద్ పోయి అన్ని చూసి వస్తాం అటు వండర్ల పోయిన పోయినసారి పోయిన సమ్మర్ లో ఈ సమ్మర్ లో ఏం పోతువ్ ఏ ఎటు పోతం తెలువదు
ఎక్కడికి వెళ్లారు వండర్లకి గాదా
ఆ వండర్లకు వెళ్ళినాము ఆడ పిల్లలతో మేము అందరం వచ్చిన మా చెల్లె వాళ్లు ఆడవెల్లి అది వాటర్ వాటర్లు ఆడుకోవడం గేమ్స్ ఆడడం చాలా చాలా చాలా పెద్ద పెద్ద గేమ్స్ ఉంటయాడా
అవును అవును మేడమ్
అవే ఆడుతా ఉంటరు పిల్లలు
ఉను అవును
నేను అది అక్కడ
టికి కాస్ట్ ఏమన ఉంటదా మేడం
మేడం కాస్ట్ ఉంటాయి ఒక్కొక్కలికి ఆ ఒక్కొక్కలికి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఉంటది మేడం. త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటది కావచ్చు. మేడం ఒక్కొక్కరికి హలో మేడం
హూ ఉ ఎంత మంది వెళ్తారు మరి మిరు ఎంత మంది ఎల్తామ్ మేడం
మేము మే ముగు మేము ముగ్గురమే వెళ్తాం మేడం మా స్కూల్ కి హార్స్ వదిలేసిమో ముగ్గురం వెళ్తావా మా చెల్లె వాళ్ళు వస్తే మా చెల్లె వాళ్ళ ఫ్యామిలీ వస్తరు మేడం అందరం వెళ్తాం ఎటైనా పోతే ఫ్యామిలీది ఇప్పుడు టెంపుల్ కెళ్తే ఈ తిరుపతి గిట్ల ఎళ్తే ఫ్యామిలీతో వెళ్తాం మేమందరం ఈ మామూలు మూ మా ఆ టూర్ కి ఎళ్ళేటప్పుడు అయితే మేము నేను మా బాబు మా పాప మా చెల్లె వాళ్ళందరూ కలిసి వాళ్ళ హస్బెండ్తో సహా అందరూ వెళ్తాం అన్నట్టు మీరు మేడం మేడం ఓ హ్మ్
ఆ మేడం
మేడం
మేడమ్
చెప్పండి వాయస్ కట్టై తుంది మేడం ఇది
తెల్లేదు మేడం అందుకే వాయిస్ కట్టై
మీరు ఎటెళ్తారు మేడం ఇంకా
మేము ఎక్కువ ఒక్కొక్కసారి లాంగ్ టూర్ లేం ఎయ్యం సమ్మర్ హాలిడేస్కే అమ్మ వాళ్ళింటికెళ్తాం ఎక్కువ అన్నయ్య వాళ్ళ పిల్లలతోని ఆడుకుంటారు పిల్లలు అక్కడ చుట్టుపక్కల ఇగ పార్కులు ఉంటాయి కదా మేడం సినిమాలు పార్కులుకి అట్లా వెళ్తా ఉంటాం పిల్లలు
బావుంటది మేడం ఆడ పార్కు
మాకు పార్క్ బావుంటాది మేడం పిల్లలు ఆడుకోవడానికి మేడం
చెప్పండి మిస్ చెప్పండి చెప్పండి మేడం
ఆ అక్కడ ఆడుకోవటానికి పిల్లలకు ఉయ్యాలల జారుడు బండ
గార్డెన్ బావుంటదా మేడం మీ ఇంటి ముందు గార్డెన్ ఏమన్నా పెంచిర్రా
గార్డెనా పెంచిన మేడమ్ కొంచెమే ప్లేస్ ఉంటది కొంచెం చెట్లు ఇట్లన్నీ పెంచుకుంట
ఏమేం చెట్లు పెట్టారు ఏ ఏం ఏ ఏ చెట్లు పెట్టారు ఏ ఏం పూలంటే ఇష్టం మీకు
పూల చెట్లు ఎక్కువ కాగడాల చెట్లు గులాబీ చెట్లు మల్లె చెట్లు ఆకుకూరలల్ల ఎ పుదీనా కొత్తిమీర ఇలా చిన్న చిన్ని మా ప్లేస్ తగ్గట్టు పాలకూర తోట చిన్న చిన్న
అన్నీ బాగా ఎట్టుకుంటాడు కావచ్చు మని మీరు
ఆ బాగుంటది బాగా ఇష్టం పూల చెట్లతో మాట్లాడ్డం ఇష్టం
మాట్లాడతారా మేడం మీరు పూల చెట్టుతో ఎక్కువ పూలు అంటే ఎవరు ఏం అ పూలంటే ఏ పూలంటే ఇష్టం మీకు ఎక్కువ
ఎక్కువ మల్లెపూలు గులాబీ పూలు అంటే బాగా ఇష్టం
మేడం కొంచం గట్టిగా మా
గులాబీ పూలున్ను మల్లె పూలంటే ఇష్టం మేడం
అవునా మీ గార్డన్ లో ఉందా మేడం మీకు
ఆ ఉందే మేడం
మేడం ఇంకా ఏం అంటే ఏ మీకు ఏ పండగల అంటే ఎక్కువ ఇష్టం మేడం
నాకు వచ్చేసి హే మేడం దసరా పండగ శ్రీరామ్ ఉగాది వినాయక చవితి ఆల్మోస్ట్ అన్ని పల్లు ఇష్టం ఎక్కువ సంక్రాంతి పెద్ద పెద్ద ముగ్గులు వేస్తా మేడం నేను ముగ్గులు విన్నరు కూడా నేనే ఫస్ట్ ప్రైజ్ వస్తది మా ఊర్ల నాకు ఎక్కువ
బాగుంటాయ మేడం అన్ని పండుగలు అంటే ఎక్కువ సంక్రాతిరి ఎక్కువ ఇష్టపడతారా మీరు
ఆ సంక్రాంతి ఎక్కువ ఇష్టపడత నేను
ఆ రోజు స్పెషల్ ఏం చేస్తరు మేడం మీరు
ఇగ మాకు మూడు రోజులు చెస్తాం సర్ మేడం పండగ లేదంటే సంక్రాంతి పండగ త్రీ డేస్ చేస్త పస్ టు బోగి మకర తను ఈ త్రీ డేస్ చేస్తాం ఫస్ట్ రోజేమో మామూలు భోగి మా మ్ బొం కుండలేసి ఆ మొగ్గులేస్తాం మ మళ్ళ రథా ముగ్గులేస్తాం ఇంట్లోకి ఆహ్వానిస్తం దేవుడికి ఇష్టం మామ్ పిండి వంటలు జేస్తూ ఉంటాం దేవుడి కూడా
ఊ
పిండి వంటలు ఎక్కువ ఏస్తాం మేడం సంక్రాంతిలో
పిండి వంటలు ఎక్కువ చేస్తారు
కారపూస గరిచెలు సకినాలు అరిసలు లడ్డూలు
అన్ని బాగా చేస్ అన్ని బాగా చేస్తా ఉంటారు కావచ్చు మేడం మీరు
పాగా పిండి వంటలు జేస్తాం మేం
అదే ఉ
ఇగ అదాంతో పాటు ఇగ పెద్ద పెద్ అంటే ముగ్గులు వేయడం కూడా అలవాటే ఇగ మాకు కలస్ వేయడం
ఊహు మీకు పనులంటే ఇష్టమా మేడం మీకు ఇగ ఎక్కువ పనులు ఏది ఇష్టం ఉంటది మీకు
ఎం ఇంట్లో పా
ఆహ తినే పండ్లో మేడం మీకు అరటి పళ్లు బ నానా
ఆ మ్యాంగోస్ మ్యాంగోస్ ఎక్కువ ఇష్టం మేడం మ్యాంగోస్ గ్రేప్స్ ఊ బాగుంటయి మేడం
తరు మీరు
సీజనల్ ఫ్రూట్ కదా మేడం ఎక్కువ మనకి సమ్మర్ లోనే ఎక్కువ దొరుకుతాయి కదా ఆ టైం లోనే మనం ఎక్కువ తింటనికి ఇష్టపడతననమాట చిన్నప్పనుంచే ఇట్లా మామిడి తోట తోట మా ఫ్రెండ్ వాళ్ళక్ ఉంది మా ఆంటి వాళ్ళకి వాళ్ళ తోటలోనే ర్చని వాళ్ళ మావిడి తోట చెట్టు మీద కూర్చొని బంగిలి పళ్ళి మావిడి పండు తినేదాన్ని చిన్నప్పుడు
చెట్టు మీద కూస్
ఆ కొమ్మల మీద గుసోని
కొమ్మ మీద కూసుంటే కింద బడరా మేడం
లేదు అది పెద్ద పెద్దకొ చెట్లవ్వి
అంటె పెద్ద కొమ్మ మీద కూసుంటర్ అన్నట్టు
ఆ అంటె కొమ్మకి మనం ఉయ్యాల ఉయ్యాల కట్టుకొని దాని మీద కూర్చునె టోళ్ళం
అంటే ఉయ్యాల ఊ ఊగేవాళ్ళ
అవునా
ఇంకేది థ్యాంక్ యూ మేడం ఇంకా బ